హాయ్ అండి
అ అండి బాగున్నారా
ఆ బాగున్నానండి మీర ఎలా ఉన్నారు
బాగావు సే అయిందా లంచ్ అయిందా
ఆ లంచ్ చేసామండి
అ
మీరు చేసారా
చేసా చేసా అండి
స్పెషల్ లంచ్
ఏం చేసింది అమ్మ పప్పుచారు ఆ కంకీ పాలకొర
వెజిటేరియన్
వెజిటేరియన్ అదంతే పప్పులు ఆకూరలు ఆకుకూరల మా ఇంట్లోనే ఉంటుంది ట్టాయి కావంీ
అవునండి అప్పటికప్పుడు ఫ్రెష్ గా కోస్త
వితౌట్ పెస్టిసైడ్స్ అసలు ఆడ ఇ నల పోయరుగటం నేల అంట
చాలా హెల్దీ అండి అట్లాంటి వెజి ేబుల్స్ దొరకడం కూడా చాలా కష్టం
నేను మీకు చూపిస్తాండి నార్మల్ టైంలో వడి క చే మా ఇంట్లో బొబ్బాయి చెట్లు సపోటాలు కొబ్బరి చెట్లు నేను చూపిస్తానుండి స మీకు మీ ఫ్రీగా ఉన్నప్పుడు నేను చూపిస్తానుండి రోజు చూపిస్తాను మీకు
అదే అండి అట్లాంటివి తినడం కూడా చాలా అదృష్టం అండి ఇప్పుడు దొరకడం కూడా చ అదే ఇప్పుడు విలేజ్ అయినా కూడా విలేజ్ లో కూడా అంత కేర్ తీసుకని ఎవరు పండించట్లేదండి అ రిస్ తీసుకొని మా దగ్గర అయితే ఇప్పుడు మా అత్తయ్య వాళ్ళు కూడా మామిడి తోట సపోట తోట అన్ని ఉన్నాయి గాని కోతులు చాలా ఇబ్బంది పెడుతు
హుమ్ వందండి
ఆ వాటి వల్ల ఏ పంటను ఉంచట్
అవును మా దగ్గర లేవు కోతులు
మా మా దగ్గర కోతుల బెడత చాలా
హుమ్
అందుకే కూ కూరగాయలు గానీ అసలు ఏవి అండి ఏవి ఈవెన్ చింత చెట్టు పోయినా చింత పండు కూడా ఉంచ
ఊహు మా దగ్గర అట్లాంటి మా కోతుల సైడ్ తక్ ఎక్కువేనండి కోతులు భూమిలో ఈ ఉంటాయి గదా ఎలుకలు పాడు చేతయని పంటని మా దగ్గర అట్లేమ్ ఉండవ్
అదే అండి అట్ల ఉండడానికి కూడా అదృష్టం ఉండ లి అంత ఆర్గానిక్ ఫుడ్ తినాలన్ నా అదృష్టం ఉండాలి ఇంత ఎంత ఇప్పుడు అందరు విలేజర్స్ ఉన్నారు కాకపోతే ఇట్లా కో కోతుల వల్లనో చేసుకోలేకనో ఏదో ఒక రకంగా తినట్లేరు కదంతా ఆర్
హమ్ అవునండి
సిటీలో వాళ్ళు గుడా ఆర్గానిక్ ఆర్గానిక్ అని బ్రాండ్స్ పెట్టి అమ్ముతున్నారుగాని అవి ప్యూర్ ఆర్గానిక్ అని కూడా మనము నమ్మడానికి లేదు అందుకే మీరు అలా అప్పడికప్పుడు కోసుకొని వండుకొని తినడం చా
హుమ్ హెల్ది కాబట్టీ మేము బయట తిన్నా గాని అసలు బయట మాకు పడవండి టమాటా చెట్లు కూడా మేము ఆ ఇంట్లో వరకు ఒక పది చెట్లు అట్ల పెంచుకు ఇ వర ఇంర పో గ అవే తింటాం
అ
రెండు వ రెండు వంగ చెట్లు రెండు వంగ చెట్లు అయితే సరిపోతాయి
చాలు హాఫ్ కేజీ వచ్చాయి అంటే చాలు అవును
మ ఏముందు మిగతాయి కొన్ని బయట తెచ్చుకోవటమే కాబట్టి
అదే ఈ బీరకాయ్స్ సోరకాయలు అన్న తీగ ప తీగ మొక్కలు అన్నీ ఇంకా ఇంట్లోనే కదండి చిక్కుడు అని కాకర అని అన్ని వెజిటేబుల్స్
దేగలు బైన పక్కటి పొదల్లో మనం పెట్టాల్సిన పనిలేదు సేతీగాల బాగుంది
అవునండి అవి ఎంత టేస్టీ ఉంటాయి తెలుసా కర్రీస్ అసలు చిట్టి కాకరకాయ అంటారు చిన్న చిన్నగా ఉంటాయి కర్రీ చాలా టేస్ చిగున్
ఉ అది బాగుంటది ఇంకా సొరకాయలు ఊ మాకు లేదు మా ఊళ్ళు ఉంటారుగా ఏదో టై టు నేను పిన్షన్ చేయటానికి పోయిన ఇప్పుడు ఆ ఎవరువ్వకల్ నా ఏయో ఒకటి పెడుతుంటారు
అంతే మీరు ఒకరికి పెట్టడం అట్లా షేరింగ్ కూడా చాలా మంచి కాన్సెప్ట్ విలేజ్ లో అలా టి కనిపిస్తా ఉంటాయి మనకు ఎక్గాని సిటీస్ లో అలా ఉం
అవు పాలు కూడా మే ఇట్లా ఫీల్డ్ మీద తిరుగుతుంటాం కాబట్టి తె
ఊహు తెచ్చుకోవచ్చు గేదె దగ్గర నుండి ఆహా మంచి లైఫ్ అండి అలా కంటిన్యూ చేసుకోవచ్చు మీరు ఇంకా ఎందుకంటే సిటీకి వచ్చి పొల్యూషన్ కి ఎఫెక్ట్ ట్ అవ్వడము దీనికి ఎక్స్పోజ్ అవ్వడం తప్ప
ఉ
పాట్ చేసుకోవడం తప్ప వేరే ఏది లేదు ఇంకా అలా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ సో అలాంటి విలేజ్ లైఫ్ స్టైల్ ఉందంటే చాలా హెల్దీగా ఉండొచ్చు
అవునండి
కల్తీ పాలు అని చాలా రకాల నేరాలు ఘోరాలు చూడాల్సి వస్
అందులో నేను ఇంగ మార్నింగ్ ఎర్లీ అవర్స్ లో ఫోర్ థర్టీకి లెగిస్తా అడి వాకింగ్ వెళ్తాను
ఆహా
ఇంకెళ్తే మార్నింగ్ డైలీ రొటీన్స్ వరకు తీసుకుంటాం ఒకటే అబ ఎర్లీ అవర్స్ టిఫన్ చేస్తారు సెన్ సెన్ థ టికీ మార్నింగు ఆ ఆఫ్ ర్నూన్ ట్వల్వ్ థర్టీ టు వన్ లంచ్చు
ఓకే
నెక్స్ట్ మళ్ళీ ఈవినింగ్ సెవెన్ కల్లా ఈ అయి ఉంటాయి కదా. మన మిల్లెట్స్ అవుటూ
డైట్ ఫాలోయిత్ తరా బలే ఉంది. మీ హెల్త్ చాట్
హ్మ్ మేమంతేనండి రాగిజావ్ రాగులు, జొన్నలు, కొర్రలు, సజ్జలు.
ఇప్పుడే ఇంత చిన్న ఏజ్ లో బ్యాచలర్ లైఫ్ లోనే మీర్ ఇవన్నీ ఫాలో అయిత్
ఆ బ్యాచలర్ లైఫూ ఫాలో అయి పొతనండి
అమ్మో చాలా గ్రేట్ ఇప్పుడు ఏముందండి. ఇప్పటి కాలం పిల్లలంతా. జంక్ ఫుడ్ అని అవని బర్గ్ బర్గర్లని, పిజ్జాలని తింటుం
హ్మ్ అవున్ అవన్నీ కూడా మిక్స్ తి మీల్ మిక్సర్ పట్టుది. మా అమ్మ
హ్మ్ హు
కట్టేసి అందులో మజ్జిగాలో పోసుకొని. నైట్ సెవెన్ థర్టీ కల్లా ఒక గ్లాసుడు పెద్ద గ్లాసుడు ఉంటదండి. మూడు త్రీ హండ్రెడ్ మిల్లీలీటర్స్ ఉంటదిగా దానేడు మజ్జిగల్ కొని తాగితే సరేపోత్ది.
ఇంకా ఫుడ్ ఏం తీసుకోరు
ఫుడండి స్ కంప్లీట్గా మజ్జగ ప్లస్ అది నైట్
ఆహా
అప్పటికప్పుడు మాకు బొబ్బాయ్ సేట్లు, సప్ పోటాతోట్లో సపోటా చెట్లు ఉన్నాయ్.
ఇంకేంచక్క పా అది ఏం అక్కడ చెట్లపైన పండిన వాటినే కోసుకని తినేయాచ్ మీరు అదే చాలా అంటే చాలా స్వీట్ గా ఉంట్
అవును చెప్ అవే రాల్తాయ్ అవే రాలి బొబ్బాస్కాయలు దోరబడ క తీసి మాగేస్తాం
ఉహు
అవి నాటికాయలు అవి కూడా బాగుంటాయి
ఆహా చాలా బావుంది
కంప్లీట్ గా మేము మస్తూ ఉంటదండి బావుంటది
అదే అండి ఇంకా అదేే నాకు అదే అ చెప్పాలనుకుంటున్నాను మీకు సజెషన్ అలాస్ స్టైల్ ని కంటిన్యూ చేసుకోవచ్చు మీరు ఇంకా బయట ఏది తీసు కోవాలన్నా భయం భయంగా కొనడము భయం భయంగా తినడం అవుతు
అవును అందులో ఏంటంటే మాది మా బాగా కుగ్రామంగా
హ్మ్మ్
ఉ గ్రామ మంచిగా మాకు మంచిగా తేనె కూడా దొరుకుంది పట్టి ఇంట్లో
వావ్ వావ్ సూపర్ సూపర్ అసలు తేనె దొరకాలంటే
చాలా అప్పుటికప్పుడు మన ఎట్లాంటిదింటే మనకి ఇప్పుడు ఆ చెట్టు మీదగా పెడతారు కదా తేనె తొట్ట మన కళ్ళ ముందు దితారు కదా తేనె తోలు పట్టు అది కూడా మేము సొంతంగా మాకుొకుద్ది వాళ్ళ మేం అే రెండు వందలు అమ్మార అనుకోడి వాళ్ళకి మూ వందలు ఇచ్చయినా
ఉహు
కళ్ళ ముందే పట్టి తితారు
వావ్ వావు్ అసలు ఇప్పుడు బయట తేనె తీసుకోవాలంటే అంత బెల్లం జ్యూస్లు బెల్లం సిరప్ లేనండి అ అంత ప్యూర్ హానీ దొరకడం అయితే చాలా కష్టం ఎంత నాచురల్ లైఫ్ మెయింటైన్ చేస్తున్నారు మీరు అసలు
అవును
చాలా
నేను చేస్తాను మీకు నేను మీరు ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోయేలోపాల నేను మీకు వీడియో కాల్ చేసి చూపిస్తా అంత మా విలేజ్
ఓకే ఓకే చాలా బావుందండి మా అత్తగారిది కూడా విలేజే అండి కాని ఇంత ఇంతలాగయితే లేదు పాలు ఓకే గేదెలు ఉన్నాయి, గేదె తోటి మెయింటైన్ చేస్తరు, కాకపోతే మేం దూరంలో ఉం టం కాబట్టి మేము ఇక్కడ, కొను కొని దినాల్సి వస్ తుంది, అంతే అంతే అండి. ఎంతైనా విలేజ్ లైఫ్ లో ఉండే ఆ ఇదే వేరు. ఆ స్వచ్ మైన గాలి, అంత త హెల్ది ఫుడ్డు ఆర్గనిక్ ఫుడ్డు, దొరకడం కూడా చాలా కష్టం. ఇంకా ఏం చేస్తారండి, మీ రోజు వారి పనులు.
రోజువారి పనులు ఏముందండి, మార్నింగ్ మీద ఫీల్డ్ మీదకెళ్తాం. ఆ నెక్స్ట్ వాకింగ్ ఎర్లీ అవర్స్ లో ఫోర్ థర్టీకి వాకింగ్ అయిపోతుంది. విత్ లైట్ లెమన్ వాటర్, హాట్ వాటర్ కలుపుకొని లైట్ గా ఒక హండ్రెడ్ ఎం ఎల్ తాగు అలైస్ ఇగ వాకింగ్ ఎళ్తాం వన్ అవరు.
హ్మ్ హు
ఇంకా మార్నింగ్ వెళ్ళాం, ఫీల్డ్ మీదకెళ్తాం అప్ టు ట్వల్వ్ వరకు అట్లా. ఇప్పుడు వచ్చేసి కొంచూ తినేసి, ఆ వన్ అవర్ కాస్త అన్ని ఇంటర్నెట్ యూజ్ చేస్తాం.
హు హ్మ్
ఏదైనా వర్క్ ఉంటే చసుకుంటాం, తర్వాత పెన్షన్స్ అట్లాంటివి ఏదన్నా నో నోట్ చేసుకుంటాం, బ్యాంక్కి వెళ్లి రావడం. పెన్షను పెన్షన్ డబ్ ఇప్పుడు తీసుకొని, అక్కడ వాళ్ళకి జమా చేసి
హ్మ్ బలె అందించాలా అప్పటికప్పుడు?
ఉమ్ ఆ అంటే వ ఒక రోజు ముందు దగ్గరకొచ్చి తీస్తారు వాళ్ళు.
ఉమ్ హు
ఫైన్ మార్నింగ్ మనం వెంటనే ఇచ్చేయటం మన దగ్గరకు వస్తారు.
హు హ్మ్
వచ్చేడం
ఆహా సో అలా అలా గడిచిపోతు ది ఇంకా రోజువారి పనులన్నీ, మంచి ఫ్రూట్స్ అవి మొక్కలు అయి ఇప్పుడు మీ చెప్పిన ఫ్రూట్స్ సన్ని చెట్ల మీద పండినవి మార్నింగ్ రాల్తాయ్ అన్నారు కదా మంచి బ్రేక్ఫాస్ట్ లా కూడా
అ అవునండి
చాలా స్వీట్ ఉంటాయి
స్వీట్ ఉంటాయ్ ఇంకా వీడియో తీ ఎట్ మెను ప్రచారం అయితే టీ వరకు మే విలేజ్ కదండి మా ఫస్ట్ నుంచి ఇక టీ అలవాటు ఎట్ల స్ట్వ్ పై తాగుతా త్రీ ఫోర్ టైమ్స్ పర్ డే ఉంటంది. అది కూడా లిటిల్ బిట్ తీసుకుంటాం విత్ క్వాలిటీ ఆఫ్ మిల్క్ త్ కాబట్టి ఆ దాన్ ఇగ సద్ ఇది టీ కూడా మాకు ఇబ్బంది ఏముండదు బెల్లం ఏసుకొని తాగుతాం
ఆహా బెల్లం టీనా వామ్ అమ్మో బలే మెయింటైన్ చేస్తున్నారు అసలు మీ ఊరు వాళ్ళందరూ హ్ హ్ మంచి లైఫ్ స్టైల్ అవన్ అవునండి అలాంటి లైఫ్ స్టైల్ దొరకడం కూడా
మనకి మనం ఎన్ని కోట్లు ఉన్నా మనకి ఎన్ని కార్లు బిల్డింగ్లు ఉన్నా క్వాలిటీ ఆఫ్ ఫుడ్ ప్లస్ క్వాలిటీ ఆఫ్ లివింగ్ లేకపోతే అది ఎంతయినా వేస్ట్
ఎన్ని సంపాదించినా దండగే
క్వాలిటీ ఆఫ్ లివింగ్ అంటె ఆహా కొంతమంది క్వాలిటీ ఆఫ్ లివింగ్ అనుకుంటే కోట్లు లక్షలు కార్ట్ బంగ్లాలు అనుకుంటారు అదే అదిక అదే మన చెన్నై ఇంట్లో ఉన్నా పెద్ద ఇంట్లో ఉన్నా విత్ ఎక్సలెంట్ లైఫ్ ప్లస్ విత్ బెస్ట్ త్ ఫుడ్
అవునండి అదే ఇప్పుడు మనకి ఫస్ట్ మెయిన్ ఇంపార్టెంట్ హెల్త్ హెల్త్ ఇజ్ వెల్త్ హెల్త్ తర్వాత్ అతనే ఏదైనా
అట్ల
అలా మెయింటైన్ చేస్తున్నారు చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారండి.
ఉమ్ ఓకే ఓకే అండి ఓకే